హలో
హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
హు బాగున్నామండి మీరు బాగున్నారా
ఏం చేస్తున్నారండి
ఏం లే అండి ఇప్పుడే పాప లేసింది ఆ వర్క్ అయి అయిందండి కానీ పాప ఇప్పుడే లే చింది ఆ పాపను చూస్తూ ఉన్నాను
బాబు పడుకున్నాడా మరి
ఆహా లేదండి వాళ్ళ తాత దగ్గర ఆడుకుంటాండు ఈ ఈ సమ్ సమ్మర్ లోనే పడు లేడండి ఆట ఆట ఆట ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఏద ఆడదామా ఏం చేద్దామా అనే ఉంటుండు అస్సలు పడుకోవట్లేదు ఆ జనరల్ గా స్కూల్ ఉన్నప్పుడు అయితేనేమో మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ వస్ వస్తాడండి ఆఫ్టర్నూన్ నే వాళ్ళకి రాగానే లంచ్ చేసేసి కద వెంటనే తింటూ ఉంటేనే మమ్మీ నిద్రొస్తుంది మమ్మీ నిద్ర వస్తుంది అని చెప్పేసి పడుకుంటాడండి మళ్ళా ఫైవ్ ఫైవ్ ఫైవ్ థర్టీకే లేస్తాడు అలాంటిది ఇప్పుడు అస్సలు పడుకోట్లేదండీ
ఆహా అంటే ఎర్లీ మార్నింగ్ ఎళ్ కుదర ఎడ్కి
ఆ ఎయిట్కి వెళ్తాడు
ఏ ఏ టైం కి లేస్తాడు మరి మార్నింగ్
మార్నింగ్ లేవడం లేపాల్సి వస్తుందియా సెవెన్ థర్టీ అట్లా సెవెన్ థర్టీ క్వార్టర్ టుఎయిట్కి అలా లేపు తోండి
అవు
లేజీగా ఆ అవునండి బయటనే
ఆహా ఇయర్ కూడా ఎక్కడైనా అండి
వస్తది అంటున్నారండి చూడాలి
అవునా కానీ బాగుంటాయ బాగుంటావా అండి మా అయితే అస్సలు బాాలేవంట మాకు ఇచ్చినావి అయితే మా ఇంకా ఎంట్లా ఓల్డ్ అంటే ఓల్డ్ రాకున్నాయింత
మాది మాద అట్లా లేదండి
ఎట్లీస్ట్ మల బాాలేవని తెలిసి పెయింటింగ్ అన్నా వేసుకొని ఉన్నాము సరే వీళ్ళకి డ్యూటీ ప్లస్ అదన్న ఉంటందా చూస్తే ఇక అవి మీరు ఉండలేరనే చెప్తున్నారు వీళ్ళే డైరెక్ట్ కొంచెం రిపేర్ ఉంటందింట ఎంతయితే ముందు మేము ఉన్న ప్లేస్ లో కూడా అట్లనే ఉంటే కొందరు ప్రిపేర్ చేసు కొన్నాకా మా అట్లా కూడా నచ్చలేదు అట్లుంటనే మీరు ఉండలేదు ఇక్కడ అంత కంటే మరం
అ మా దగ్గర బానే ఉంట కా కపోతే కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొంచం అన్ని కట్టై పొతయటా
అంటె హెవీ కట్ అయిపోతద మీకు ఒచ్చేదానికంటే ఎక్కువ కట్ అయితద ఆ మాగూడ ఇప్పుడు అలానే అయితుంద అండి ఆ మీ ఇప్పుడు అది ఉన్న ప్లేస్లో ఉండాలంటే ఫోర్టీన్ కే ఉందంట ఓన్లీ సింగిలే సింగిల్ బెడ్రూమె అంత కాస్ట్ ఉందంట హలో హలో లో హలో అండి హలో హలో